వినిపిస్తుంది
నమస్తే అండి
చెప్
అంటే మీకి ఎక్కువగా ఏ హీరో అంటే ఇష్టము
బాలయ్య
బాలయ్య అంటే ఇష్టమా
ఆ
హు అంటే బాలయ్య మూవీస్ ఎక్కువగా ఫాలో అవుతుంటారా మీరు
ఫాలో అవుతా ఉంటాము మేము చూసేది తక్కువ అట్లా
ఉహు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టము
అంటే దే దేవుని సినిమాలో ఆయనవి
హు హూ ఏ ఏమేమి తీసిన ఆయన దేవుని సినిమాలు
అఖండ తీసినాడు రామాయణం తీసినాడు భైరవ దీపము పాండురంగ మహత్యము
హు
న చూసినా తీసినాడు ఆయన బాగానే
అంటే మీకు పాడురంగ మహత్యం మూవీ అంతా చూసినారా సినిమా
చూసినాను దాన్ని
మరి నాకోసారి స్టోరీ చెప్తారా అంటే ఎట్లుంది నేను చూడలేదు
అదే పాడురంగం ఏందంటే
నాకు మొత్తం ఫస్ట్ నుంచి చెప్పండి క్లియర్గా
ఫస్ట్ నుంచి అంటే మేము అంత గ్యాప్ మూవీ ఎక్కడ ఉంటుంది ఏదో రో అందరు అంతయి
ఊ చెప్పండి చెప్పండి ఎట్లో గట్లో చెప్పండి
ఊ పాండరంగా భక్తుడేనా కొడుకు బాలయ్య ఆయన అప్పుడు యవ్వనంలో కొంచెం తిక్కు తిక్క పనులు చేస్తాడు
ఊ
ఆయన కాళ్లు పోతాయి
ఊ
తల్లిదండ్రులని పండురంగం ని వేడుకుంటారు
అవునులేండి ఊ
ఇప్పుడు కాళ్ళు వస్తాయియనికి కాళ్ళు పోయింటే కాళ్ళు వస్తాయి అప్పుడు ఆ దేవుడిని వేడుకొని అప్పుడు మళ్ళా ఇంకా నుంచి భక్తితోన ఎక్కువ మూవ్ అవుతుది
అవును లే ఆ
బాలయ్య
అంతేనా ఇంకా
అంతే వచ్చింది మాకు చానా మర్చిపోయి
ఉ ఊ అంటే మీకు మామూలు గుర్తు పెట్టుకుంటారు కదా ఇట్లా స్టోరీ ఏ మీకు కన్ ఎవరు కన్నయ్య కన్నప్ప అదే దేవ్ శివుడు శివుడు భక్తుడు
ఊ భక్త కన్నప్ప
ఆ భక్త కన్నప్పు శివుడికే చికెన్ పెట్టింటారు కదా ఆ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు
ఏం లే తెలిస అది ఆయన ఒక మూఢ నమ్ముకం ఆయన ఇది పెడితే తే చెడ్డది అది పెడితే మంచిది అనే ఆలోచన ఉండదు ఆయన ఆయన ప్రేమతో ఏంది పెడితే
ఊ
అదే ఆయన స్వీకరిస్తాడు శివుడు
ఔను లేండి
మనమేమంటే మనము ఏ అది పెట్టరాదు ఇది పెట్టరాదు అన్న ప్రేమతో ఏది పెట్టినా
ఊ
అతనికి స్వీట్ భోజనం పెట్టినట్లు ఉంటుదన్నమాట శివునికోచ్చి అది భక్త కన్నప్ప మార్గం
ఉ హు
అంటే ఆయన పెద్ద భక్తుడు కదా అటువంటి భక్తుడు అదే అయన పరిస్థితి
హు హు మీకు మా అంటే అంతేనా తెలిసింది ఇంకా
అంతే తెలిసిదంది గ్యా ఫోన్లు చూసినాము అవేమో మూవీలో అది మర్చిపోయుంటాము మిస్ పనుల మీద పడి
ఉమ్ హు ఏ ఏదైనా ఒకటి పాట పాడండి పాండరంగ దేవుడిది
ఏ పాట పాడలమ్మా
మీరేమన్నా భజనలు చేస్తంటారా గుడిల్లోనా
చేస్తాంటం భజన చేస్
మరి ఏదైనా ఒకటి భజన పాట పాడండి
భజన పాటా విజయ పాండురంగ ప్రభువు డిటరు
మ్ జగదొ తారా జయ విఠాల పాండురంగ విఠాల పాం హరినాత్ విఠల పాండూ రంగ విఠల పండరినాత్ విట్ లా జయ పాండురంగ ప్రభువు విఠలా
అ
జగదోతారా జయ విఠల శ్రీరమణి హృదయాంతరంగా హ శ్రీత జీ నాద నీవే రంగా ప్రభు పాండురం గా నివో పాండురంగా జయ పాండురంగా ప్రభు విఠలా ఆ జగదోదార జయ విఠల పాండురంగ వీఠాల పండరినాథ విఠలా అ నీ కన్నులార అలరారే వెలు కే నీ కనులార అల అరే వెలుగై నీ పెదవుల చలి వారే నగువే పాప వి మోసేన సాధన రంగ
ప్రబ్ ఓ పాండురంగ ని ఓ పాండురంగ జయ పాండురంగ ప్రభు విఠాల ఉ జగదో దార జయ వి ఠల పాండు రంగ విఠల పండరినాథ విఠలాం
చాలా బాగ్ పడుతున్నారండి మీరు పాటలు
ఉమ్ మేం పోతా ఉంటాం భజనకి ఎప్పుడన్న అట్లా
ఆహా అట్లాంటే పాట పాడి పాడి మీకు అంటే మీ వాయిస్ ఇప్పుడు బాగాలేదేమో కొంచెం
ఉమ్ లేద్ చెన్లలకి పోతున్నాం కదా
ఉమ్
సెండ్లుకి పోతున్నాం నీళ్ళు అవి తాగుతా ఉంటామా
ఉమ్
కొంచెం ఇబ్బంది అయితానుంటుంది
హ అంటే మీరు అన్ని బాగా పాడతారు పాటలు ఇంకా ఎన్ని పాటలు పాడతారూ ఒకసారి భజన్కి
వస్తాయి పాటలు అన్నీ వస్తాయి అంటే మాకి
ఆహా భజనకి అహ అదిగా ఇప్పుడు మీరు భజన చేసేటప్పుడు ఎన్ని పాటలు పాడతారు అని
మనిషికి ఒకటి రెండు పాడతాం అట్లా పది మంది ఉంటాం మేము బ్యాచ్యూ
మ్
మనిషికి ఒకటి రెండు అట్లు పాడుతము టైమింగ్ ఎట్టట్లో ఒక అర్ధగంట ఎక్కువ చేస్తే ఇంకొక పాట ఎ ఎస్ట్రా వాడతము
ఉ
ఎరు అంత టైమింగ్ జల్దీ ఇడుసుకోవాలంటే మనిషికో పాట పాడి వచ్చేస్తం అక్కడి నుంచి
అవునులేలెండి అంటే ఇప్పుడు ఎన్ని గంటలు జరుగుతుంది అది
మేము తొమ్మిది గంటలకి స్టార్ట్ చేస్తే పదిన్నర పదకొండు గంటలకల్ల ఇడుస్తాం
ఉ హ్ అంటే ఓ ఏమన్నా పడుగల రోజు మాత్రమేనా అట్లా
ఆ పండుగ రోజు ఏం లేదు మాములు రోజు పండుగ రోజు కొంచెం ఎక్కువ జేస్తాం
ఇంకా ఎక్కువగానే జరుగుతూ
ఆ అప్పుడు పన్నెండు అట్ల అయిత
ఉ హ్ అంత వరకు మేల్కొని ఉంటరా
ఉ ఉంటము అలవాటు పడిన వే ఇబ్బంది లేదు
అ ఇంకా ఏదన్నా పాట ఉన్నాయా అంటే రా రాముని మీరు నేర్చుకోలేదా
రామును పాట్లా
ఉ
నేర్చుకున్నము రాముని పాట్లుగ వస్తయి రాముని ఇది పాడతము అన్నీ ఆ ఒకో కో విధంగ పాడుత
ఇప్పుడు ఏవన్న గుర్తుందా
ఇప్పుడూ రామునివీ పాడతాము మాకి బయట పే మేము పెట్టిలో పాడే అలవాటు పడినామా బయట పాడాల కొంచెం ఇబ్బంది అయితుంది వాయిసు ఆర్మాన్ పెట్లో అయితే మా వేరంతా బాగుంటుంది దాంట్లోల
ఊ
ఊ
అవునండి ఎప్పుడు ఎపుడూమైన గుర్తు ఉన్నాయా
కేంటీవీ
అంటే నార్మల్ గా అడుగుతున్న ఎపుడూమైన అ రాముడు పాటలు గుర్తు
గుర్తు గుర్తున్నయీ బయట పడేయడానికి కొంచెం ఇబ్బంది ఐయితుంది వాయిస్ మేము హర్మని పెట్టేలో అయితేయ్ నీట్ గా పడతం
అవునులేండి
మకే అది అలవాటు పడినామా
ఉ
బ బయట పాడాలంటే కొంచెం వాయిసూ ఇది ఐయితది
ఉ హ్ అవునులేండి మీర అవి అన్నీ అంటే పరికరాలు అవన్నీ ఉంటే కొంచెం పాడ్డనికి
ఓ బాగుంటుంది ఓ సంగీతానికి ఒక అందం ఉంటుంది అన్నమాట ఉ అదే మనము ఇంక ఎయ్యాలి అంటే తూ సిక్తే అట్ల అనయికి ఉందురు కదా
ఉ
అక్కడ అయితే మనము భయము భక్తితోన బాగుంటుందన్నమాట
ఉహు అంతెండి అక్కడ అంటే ఇంక గుడి ముందుర పాడితే ఇంకొంచెం భక్తి తే ఎక్కువొస్తుంది పాడ్డానికి హుషారు
తాళాలుంటయి టక్కి ఉంటుంది అన్ని ఆడ ఉంటయి కాబట్టి టే బాగుంటుందన్నమాట
ఉమ్ ఇంకా బాగా మంచి హుషారు వస్తది బా
ఇంగా చాలా బాగా చాలా బాగా పాడుతారు
అంటే మీరు అందరు ఒక గ్యాంగ్ గా తయారయ్యి మీరు ఇట్లా ఆ యూట్యూబ్స్ లోనా అట్లా రీల్ స్ పెట్టచ్
మామూలు మేము మా భజన పిల్లోలు అట్లే మా అనుకోని అట్లే ఏం పెట్టలే చేయాలని చూసి అది ఏదో మరి ఎవరి పనుల మీద వాళ్ళు పడి
అన్ అంటే ఇప్పుడు మీరు భజనలు చేసినప్పుడే సపరేట్ గా అంటే మీరు బాగా పెడితే బాగుంటుంది ఉమ్ కెమెరాలో తీసి బాగా మంచి చిగా ఫోన్ లో అట్ల బాగా మంచి వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు
బాగుంటాయి పెడితే ఏమో అట్ల అనుకోలేదు మేము
ఉహు ట్రై చేస్తే కూడా బాగుంటది అట్లా మంచి మీకు ఫ్యాన్ బేస్ వస్తుంది
ఉ బాగుంటుంది అట్ల పెడితేనె
ఉ నేర్చుకుంటరు ఎవరన్నా ఇంకా ఎవరైనా మీలాంటి భక్తులు ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు మిమ్మల్ని అడిగి
ఉ బాగుంటది
అవును అంటే మీరు ఎవరికన్నా నేర్పిస్తారా ఇప్పుడు మీరే పది మందికి కాకుండా ఎవరన్నా వస్తే
ఉ నేర్పిస్తా మామూలుగా పాటలు నేర్పిస్తా
ఉహు
మా మాస్టర్ ఉన్నాడు ఆయన చెప్పిస్తడు బాగా ఇట్లనండి ఇట్లనండి అని
ఆ అంటే ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళ భజనలు నేర్పిచ్చేది కొత్తోళ్ళు వచ్చినా కూడా కదా హలో
హలో
అదే మీరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి నేర్పిచుకున్
ఉ ఉ నేర్పిస్తం నేర్పిస్తం అట్లేం లేదు
నేర్పిస్తారు మీరు పాడతారు ఇప్పుడు అంటే కొత్తోళ్ళని కానీ సపోర్ట్ చేస్తారు
ఉ చేస్తాం ఉ చేస్తాం మాకు కావాలి ఇంకా వచ్చినా మేలే కదా
అవునవును వాళ్ళు కూడా నేర్చుకుంటారు కొంచెం
వస్తే నేర్పించేదే ఏముండదు ఇబ్బందే
ఉమ్ అవునవును
ఉ
సరే అండి
ఉ ఓకే